హలో
ఆ కాల్ చేశారాండి
అవునండి కాల్ చేసినామండి బాగురాండి
ఆ ఆ బాగున్నామండి చెప్పండి ఏం చేయట్లేదండి చేస్తానే ఉన్నామండి చేస్తానే బట్టలు వాషర్ లో విషేదిఉంది
అంతేనా అండి అయితే ఈ మధ్య ఇప్పుడు ఆ క్రిస్టియన్స్ దివి లెంట్ డేస్ అంటా కదండి
అవునండి ఫార్టీ డేస్ ఫాస్ట్
ఆ ఆ అవునా రంజాను ఇది రెండు ఒకటే సారే వచ్చినయి కదా
ఉమ్ ఇప్పుడు అనుకోకుండా వచ్
ఆ అవునండి లెంట్ డేస్ ఎట్లా చేస్ స్తారు అండి ఎన్ని రోజులు ఉంటది
ఫార్టీ డేస్ ఉంటదండి అది కూడా ఫాస్ట్
ఆ ఎట్లా ఉంటారు
కుంటారండి
ఆ ఆహా అట్ ఫార్టీ డేస్ వెళ్తార చేర్చ్కి
అంటే ఇష్టంమండి ప్రేయర్స్ అయితే జరుగుత్
ఆ
వెళ్ళారు
ఉమ్
ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ప్లేయర్స్ కి వెళ్తారు
ఆహా చేర్చి కెళ్ళి బైబిల్ చదువుతార్ ఏమో
ళ్తారు పాస్టర్ ఉండి వాక్యం చెప్తారు విని శివకే జేష్ వకొని వచ్చి భోజనాలు ఇంట్లో చేస్తారు.
ఆహా అంటే ప్రతి రోజు త్రీ వరకు ఉంటునేం
ఆ ఆ త్రీ వరకు ఉంటారండి. ఎవరిన ప్రేరే పని ఉన్నళ్ళు అ ప్రిపేర్ చేసుకు కొనొస్తారి లంచ్కి
ఆ
ఆ తిని ఒకవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారండి ఉ
అంతేనా ప్రార్థనలు చేస్తారేమో వచ్చిన వాళ్ళందరూ
ఆ ప్రేర్ చేస్తారండి కొందరు కొంచెమంది ఏందంటే మా అవసరతల కొరకు ప్రేయర్ చేయండి. అని చెప్తారనమాట. కాపోతే జాబ్స్ వెళ్ళే వాళ్ళు రాలేకపోతారు కదా
అవునండి.
వాళ్ళకు సహకారం గుర్తుకొచ్ మాస తలో కొంచెం ప్రేర్లా గుర్తు చేసుకోండి అని చెప్పి అందరు గురించి ప్రేయర్ చేస్తారనమాట్
అట్ల నా అయితే ఎప్పటి వరకు ఉంటది అట్లా
క్లాక్ వరకు ఉంటదండి
ఆ అయితే ఎన్నిరు గుడ్ ఫ్రైడే లాస్ తండిగా
ఫెరి లాస్
ఆ గుడ్ ఫ్రైడే కూడా మూడు గంట వరకు ఉంటారు ఆ రోజ్
ఆ చర్చి ఉంటది. ఆ రోజు అందరు చర్చికి వెళ్తారు. గుడ్ ఫ్రైడే రోజు ఈసు ప్రభువుని సిల్వ చేేసిన రోజు అనమాట.
ఆహా ఉహుమ్ అదేస్ పొగస్ సినిమా చూపిస్తారు కదానాన్ అలా సిల్వర్ వేసుకోన్
అవునవునువు చనిపోయిన రోజు చనిపోతేనే అందరికి రక్షణ వచ్చింది అనమాట ఆ
మళ్ళీ ఈస్టర్ అనేది ఉంటది కదండి
ఈస్టర్ అంటే అవునండి చనిపోయి తిరిగి లేచినప్పుడు ఈస్టర్ అని చేస్తారు
నేన్ని మూడు రోజులలకు తిరిగి లేసారు కదం అదే అంటారు అదే ఈసారి గుడ్ ఫ్రైడే అదే వచ్చింది లెన్ట్ డేస్ వచ్చినాయి రాంజాంద్ వచ్చింది కదా అది ఎట్లా చేస్తుంది ఇది ఎట్లా చేస్తుంది ని మీకు తెలుసు కదండి అందుకు అడుగుదామ అని చేసి డి అట్లా మీరు వెళ్తారండి
ఆ వెల్తా అండి మేము వెళ్తా చచచ్రీ వెళ్తాం మేము
హా నలభే రజ వెళ్తారు తప్పకు
ఆ నలభై రజలు ఆ ఉందండి నలభై రేజులు ఫాస్టింగ్ ఉంటు త్త ట్వంటీ ఫ నుంచి ఉంటున్నామ అండి తప్పకుండా ఫాస్ట్ ఉంటావు
అదే క దేవుడు
విద్వాసం తోటి ప్రార్థిస్తే అన్ని ఇస్తాడండి దేవుడా అది మా నమ్మకంరు ఉంటాం దేవుడు ఫ్యామిలీలో చేస్త
ఆహా అయితే ఒక్కొక్కరు ఇప్పుడు వచ్చిన వాళ్ళ అందరూ ఒక్కొక్క ఒక్కరుొక్క రోజు ఇస్తారండి స్నాక్స్ లేకుంటే భోజనాలు
వాళ్ళ ఇష్టమ అండి ఆ మీ
ఇండ్లల్లో కూడా పెట్టుకుంటుారంట కదండి
ఆ ఈవినింగ్ ఉంటుదండి ఇందులో ఇంట్లోలా ఫేర్స్ ఈవినింగ్ ఉంటు అంటది ఫస్టర్న్రు సస్త సస్ రు రోజు ఈవినింగ్ అంటే ఎవరెవరనా కొందరు ఆశపడి మా గృహాలలో పెట్టండి పేర్ అంటే వెళ్ళి సంఘస్స్తులు పాస్టర్ కలిసి అందరు కలిసి ప్రేయర్ చేస్తారు
అట్లానా అండి అంటే భోజనాలు పెడతారా అండి ఏమన్నా పా భోజనాలు చేస్తారా అట్లానా అండి ఆహా అయితే నలభై రోలు నలభై రోజులుంటంది క తప్పకుండా
ఆ ఉంటావండి మా పాప వాళ్ళ కూడా ఉంట వాళ్ళు కూడా కంపల్సరీ ఫార్టీ ర్టీ డేస్ ఉంటారు
అట్లా నా అండి ఏవ నమ్మకం వాళ్ళది
అ మాకు ముగ్గురు అమ్మాయిలండి
ఆహా
ఉడి
అట్లానా అండి సరేలేనా అండి ఓకే అండి అదే లెండి డేస్ అంటే మీ తెలుస్తుంది కదాండి మీరు అని అడుగుదామని చేసినామండి అట్లా అండి అట్లా అడి ఓకే అండి
అవుండి
సరే అండి మరి చాలా థ్యాంక్స్ అండి చెప్ప పిన సంతోషం మరి ఓకే ఉంటామండి ఓకే బాయ్